హలో
హలో హాయ్ అండి
హాయ్ండి ఏం చేస్తున్నారండి
ఏమున్నదండి ఏమి లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాలీ
అవునా తిన్నారా
అమ్మో పొద్దున్న తిన్నానండి
హు హు
మే ఊల్ల ఏమేమి పండుగలు జరుగుతాయండి
మా ఊర్లో నార్మల్గా దశ సంక్రాంతి ఉగాది ప్రతి చేస్తారండి
అవునా మా దగ్గర కూడా అలానే చేస్తారండి
అలాగ ఎలా ఉందండి వార్త వాతావరణం పల్లెటూరులో బాగుంటుందా సిటీలో బాగుంటది అనిపిస్తుందా మీకు
పల్లెటూరు రొటీన్
సిటీ బాగుంటది అంటారా
ఆ అవును
సిటీ క పల్లెటూరుకి చాలా డిఫరెంట్ ఉంటది కదా అండి
అవునండి
ఉ
కానీ సిటీలే కొంచెం మంచిగా అనిపిస్తుది
సిటీ సిటీలో ఓన్లీ సంపాదించడంమే కదండి
అవునండి
అదే పల్లెటూరు అంటే కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉంటది కదా
ఉంటది
ఉమ్
కొంచంత మాదిగా నచ్చ కొందు మనకి నచ్చదు కదా పాలెటూరు
హ
తను
ఉగాది పడుగ ఎలా చేసుకున్నారు
ఒకది పడుగ నాన్నమ్మ వాడిక వెళ్ళిచ్చిండు
ఉ
ఈ పా ఏమ ఈ పలుు అవి ఉంటాయి కదా
హ
అవి తెచ్చిండు ఇక మమ్మీ వేసింది మన్న నాకు పెద్ద తెలియదు
పండుగలు చేసుకుంటారు
పండుగలు ఇక మెల్లమెల్లగా జరుగుతూనే ఉంటాయి పండుగలు
ఉ
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీయ
అవునా
హు
మరి మీర ఎలా జరుపుకున్నారు ఉగాది
మేము ఉగాది పండగ బచ్చాలు చేసాము స పచ్చడి అన్ని ఆరు రుచులు కలిపి పచ్చడి చేసాము
హు
ఇంక నార్మల్గా ఇక ఎప్పుడూ చేసుకునేవా కానీ ఉగాది అంటే కొంచెం కొత్త సంవత్సరం కదండి
హ
ఆ
ఇంకా అవన్నీ పట్టించుకొను అండి ఎట్లయితే గట్ సప్పుడేకుం
అంతేనా ఊర్లో చాలా మట్టి కి పండగ చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా
కానీ అట్లా లేదు కా నేను పట్టించుకోనగాయన్ని
అన్ని పట్టించు కరా ఒక్కొక్కరు ఒక్కొక్క నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది కదా
అవును
అ
కనీస బచ్చలు కూడా మీ తిను
తినార అదే అంటే ఒకరికి ఇష్టం ఉంటది ఒకరికి ఇష్టం ఉండేదిలేండి కొన్ని కొన్ని అలవాట్లు కొంతమందికి ఒకలా ఉంటాయి కదా
అవును
ఇంకా షాపింగ్కిళ్తారా ఎప్పుడైనా
ఆ వెళ్తానండి ఈ మధ్యలో వెళ్ళాలి ఈ కార్యాలయం మీ యాప్ల జీతం పైసలు ఎల్లలే
అంతే అంటారు
మీరండి
నేను ఏముందండి ఈ మధ్యలో అయితే వెళ్ళలేదు ఏముంది ఆండీ ఈ మధ్య లో ఐతే వెళ్లలేదు షాపింగ్ కి డిమార్ట్ కి అయితే రెగ్యులర్ గా మంత్లీ మంత్లీ ఇంట్లో సామాన్ల కోసం అయితే డిమార్ట్ కి వెళ్తూ ఉంటాం
హ
ఇ అది మ ఒకక్క వస్తువు కంద ఇల్ నాలుగు వస్తువులు కొనడడం అయిది ఇ దన్ని
అవునా
ఉ ఇప్పుడు మన దగ్గర దగ్గరగా చిన్న చిన్న క్రాప్లలో అయితే కొంచెం ఎంతైనా మనకు కావాల్సింది తీసుకొని వచ్చేస్తాం కదా ఉ ఇక్కడికి వెళ్ళాను అంటే ఇక కనపడ్డదల్ ఇది కనపడ తట్టి తీసుకుంటే బాగుంటది అదే కాన దరి తీసుకుంటే బాగుంటది ఈ ఆఫర్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా ప్రతి వస్తువు తీసుకోవడం మనం ఒక దాని కానికపోతే పది వస్తువులు తేవడం అవుతుంది అన్ని కొనాలి అన్ని లో ఉడ్డవి అడిగిపోయిన తర్వాత కొనాలి కొనాలి అని పది వస్తువులు గుణాల స సే కాకపోతే ఏదో ఒక అలవాటు అయిపోయింది ఆ డీమాటకి వెళ్ళడం
మాటుక వెళ్తేా ఇప్పుడు ఏముంది మనం ఒక వస్తు కనిపోద్దాం కానీ అన్ని చూడంగానే ఇదిో ఇది లేదు కదా
ఊమ్ ఊమ్ అని గని మనుస్తో అదే జరుగుతు ఉంటది రెగులర్గా
ఊమ్ ఇగ తప్పుదు అందుక కొంచెం కోమన్ వాటకొని బోవల
ఆ ఆ అందుకె ఇగ మం మంత్లీ మంత్లీ వొనం మంటే ఇదే ఐతుంది ఒక టూ మంత్స్ కోకసారి త్రీ మంత్స్ కొకసారి వెళ్ళడం ఐతండి అట్లా పోయినా పో పోయినప్పుడల త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అమౌంట్ ఖచ్చితంగా అయితేనే ఉంటది
అవును
ఉం
ఈ మా మీదేవురు మీదే ఒడింగా అంటే కానీ మాకిదే ఒకడు ఒకయన వస్తాడు శనివా అంటే సోమవారం
సోమవారం
ఒక అళ ఎవడ ఎవడు గొంటరు
ఇక అంత ఇ అదొక డిమార్ట్ లెక్క అయిపోతది అనుకుంటా మీకు
అవును
ఆ ఇ అందరు ఇగ అవి ఇవి అక్కడే తీసుకుంటారు కాబట్టి వారానికి ఒకసారి తీసుకేసుకోవచ్చు అన్ని
ఊమ్
ఇంతకు ముందు ఊర్లలో ఇట్లా మా సంతలు జరిగేవి కదా
ఇప్పుడు ఎవరు పోతలేరు కదా వచ్చిన
ఆ అదే కో అట్లా జరిగేది అప్పుడు అట్లా తీసుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా వెళ్ళడం లేదు ఇంటి ముందుకు వచ్చిన కానీ కొనుక్కోవడం జరుగుతుంది
పుడు ఎవడు ఎవడు ఎగుకుడు ఐతండి అడ త
ఆ ఆట్లనే తీస్ కొంటారు
వార్ మనమొకటి వాడొకటి ఇస్తాడు వేరటోలకి ఇయక మనకి
ఆ కాకపోతే చ్ అంత మందిలో ఆహ్ అంత మందిలో ఎవరికి తీయాల్లో అర్ధం కాక ఒకరికొకరికి ఇచ్చేస్తూ ఉంటారు
నువ్వు వచ్చినావ రా అంటారు మళ్ళీ డైరెక్ట్
ఆహ్ హ్ ఇంక ఊర్లలో చిన్న చిన్న గొడవలు బలే జరుగుతాయి కదా
ఏయయి తల్స్కోది నవ్వు ఈక నవవి నవవి సప్పుడేకు ఉంటా నవవు
ఉ
ఏ నువ్వు తీసుకోమ్మా నేను తర్వాత తీసుకుంటా అంటే మళ్ళ నేనుం ఇంక ఆమెకు సంధ ఇచ్చినానికి ఇంకో వచ్చి సంధ తీసుకుంటది
ఆ అట్లనే జరుగుతాంటది
మొత్త మీ అగాద రోటీ అంట నీడ
ఆ మొత్తాని కైతే అదే ఇంకా ఈ సిటీలో అంటే మనకు నచ్చింది పోయినామా తిరిగామా తీసుకున్నామా
కనిస బియఏ బియతే పైస
పదివేలతే పదివే పదకొండు వేలు ఖర్చయితాయి
ఆ బుయ్య బయ్యడత ఇగ అయ్యో పైసలు అన్న అయిప్ప అన్ మళ అనిపితుది
వచ్చేసరికి మళ్ళ మళ్ళా ఫస్ట్ వచ్చేసరికి డబ్బుల కోసం వెతుక్కకోవడమే అవుతుది
అవును
ఉప్పుతో పప్పు ప్రతి ఒక్కటి కొనాల్సిందే కదా ఊర్లో అంటే కనీసం ఆ కరివే కరివేపాకు నిమ్మకాయ ప్రతీది కొనాల్సిందే యక్ దేన్నైనా కొనుక్కుంటేనే దొరుకుతుది పల్లెటూరులో అంటే కొంచెమంది పల్లెటూరుకి సిటీకి తేడా ఏందంటే అది మనకు కనీసం అవసరాల కన్నా అక్కడ దొరుకుతాయి ఎదుటి వాళ్ళు ఏం కావాలి అన్నా మనం అడగగలుగుతాం ఇక్కడ ఎవరిని అడగడానికి ఉండదు మాట్లాడడానికి ఉ అమ్ అందుకే వెళ్తారా వ్యవసాయం పనులకు ఏమన్నా
ఆ వెళ్తా నేను
ఉందా మీకు పోలం గట్లా
ఆమ పొలం ఉంది చిలక ఉంది
ఆహుమ్ ఎలా ఉంది పంటలు ఇప్పుడు బాగున్నాయా మరి వానలు ఇవ్వు కదా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా
ఇప్పుడు కొట్టదు మంచిగా మిట్టగా కోసే టైంకి మ చిన్నగా తేనంగా గప్పుడు చంపుతది వాన
అప్పుడు ఖరాబ్ అయిపోతాయి కదా
ఉమ్ అప్పుడు కుడుతు ఇప్పుడు నీళ్ళు లేక ఏమో ఒక్కొ కొద్ద తొయలు ఎండిపోతాయి
ఉమ్
ఇప్పుడు ఎంత బతులయినా వాన పడదు
వాన పడదు అవసరం లేని సిటీలలో వానలు పడుతున్నాయి నిన్నటి నుంచే సిటీలలో వానలు ఉన్నాయి ఊర్లలో లేవు అమ్ అవసరమైన కడ కొట్టదు ఉమ్ నిన్న నైట్ అంత అంత బానే పడింది
ఇటు కూడా ఒక నైట్ పడతాయి ఈపు
ఒక్క నైట్ పడితే కొంచెం పోలలాకు మంచిగా ఉండేది హమ్
వాగులు రెండు
ఆ
ఆ చుట్టుపక్కలలో వాగులు పెట్టుకున్న మోటార్లని పని చేస్తు
పొలాల్లో నీళ్ళు అటో ఇటో ఉంటాయి కాగానీ ఇక నీళ్ళ మీద ఆకాశపాయ మీద బండే పొలాలకు మాత్రం కష్టమే కదా
అవును
పోండి పోలాలేనా ఏమన్నా మిర్చి పత్తి అలాంటివి పెడతారా
అలాంటి మేము పెట్టము ఎవరన్నా పెట్టేటోళ్ళు ఉండే పెడతారు కానీ
పొలం నాటేస్తారా
ఉ పోలనాటితాం లేకపోతే బొబ్బరికాయ బొబ్బర్లు అనంగా శనగనంగా మేం పెడతాం క్క
ఉహు కూరగాయలు పండిస్తారేమన్నా
ఊ మ్
ఉహు
ప్రతి ఒక్క కూరగాయ పండితాడు
ఏమన్నా లాభాలు ఉంటాయా అండి మరి
ఆ కూరగాయల దాంలో లాభం వతుంది తెలుస
అంతేనా కరక్ట్ మ కూరగాయలలోనే లాభం ఉంటాయింట పొలలు పొలం పెట్టిన దాంట్లో ఏముంట
ఏం ఉండదు మరి కరెక్ట్ చెప్పాలంటే దాంట్లోనే లాభం బ్రం
హూ మ్ కానీ మనకు పా ఎవరో ఒకరం పండిస్తనే కదా తినడానికి ఉండేది. అందరం అట్లా ఆలోచించుకుంటే తినడానికి బియ్యం ఉండదు కదా.
అవును
అట్లనే తప్పదు పండిస్తరు అన్నట్టు హ్మ్
తప్పదు కదా ఇగ
ఎన్ని చేసినా రైతు పొలం పండియకపోతే మనకంటూ కడుపులకు తిండి ఉండది కదా. ఉహు
తూ కస్ ష్టాలు పడతరు దానికి మందు లేకపోతే ఇప్పుడయి తూ యూ యూరి కా
యూరియా వల్ల లైన్లల్ల నిల్ ఎవరిచ్చినారు
హ్మ్ వాళ్ళయితే మస్తు ఇబ్బంది పడతారు ఇంకా మన ఆన్లైన్ బుకింగ్ మరి ప ట్ట లేనోడు ఏం కావాలె
ఆ చాలా మంది కౌలుదారులే ఉన్నారు కదా అం అందరికి సొంత పొలాలు ఎక్కడన్నాయి లే లెవ్వు కదా
అహా కొంతమంది సొంత పొలాలు ఉన్న కూ పట్ట అవ్వయ్య మీద ఉంటది
ఆ అవును
హ్మ్ వాళ్లే వాళ్ళెటు పోతరు మరి
ఇగ వాళ్ళెటు పోతరు ఆలోచించట్లేరు చేశే వాళ్ళకే దెబ్బ అని సం ఎంత వాళ్ళు పండిద్దాం అనుకున్న వాళ్ళని హ్మ్ హ్మ్ హూ ఇగ తప్పదు ఎన్ని కష్టాలు పడ్డా పండియ్యక తప్పదు
అవును